అవ్ ఏం చేస్తున్నావ్
నేనా బయట వాకింగ్ చేస్తున్నా
అవునా
ఉమ్మ్
సిగ్నల్ ఉందా అటు
ఆ ఉంది కదా కొంచెం కొంచమే ఎట్లా అంటే ఇడ వైఫై యూజ్ చేస్తున్న ఇక్కడ దాంట్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది
ఓ కావున
ఉమ్మ్ అందుగా లేకునా ఫోన్ నా బ్యాలెన్స్ ఉంటే తొందరగా వస్తాది సిగ్నల్
అవునవును కరెక్టే ఏం ఏం సిమ్
ఏంటి మూవీ యా
జియోనా
హా నా సిమా నాది ఎయిర్టెల్
ఏయిర్టెల్ ఆహా
ఉమ్మ్ ఇగ జియో తీసుకుందాం అనుకున్నా గాని అప్పుడు లేకుండే సిమ్
ఓహో
ఆ కరెక్ట్ టైంకి దొరకవు ఇలాంటియి మ్మ్ఉహ్మ్ కదా
ఆ
ఇంకా
ఇంకా అమ్మ ఆ చెప్పండి
మీరు వంటలు చేస్తారా
నేను వంట అంటే చేస్తా వెజ్ చేస్తా
అవునా ఓకే అంటే మీరు కాలేజ్ పోయినప్పుడు మీరే చేసేవాళ్ల లేదా మమ్మీ చేసేదా
మమ్మీ చేస్తాది
అవునా అంటే ఎవళ్ళకైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనమే చేసుకుంటాం కదా పని
ఆ అప్పుడు నేను చేస్తా ఇబ్బంది ఏమన్నా ఉంటే చేస్తా నేను పక్కా
అవునా
ఆ ఇగ అమ్మ ఉన్నంతవరకు అయితే మనకి అంటే చేయబుద్ధి కాదు కదా
ఆ అవునవును అంతే లేజీ అయిపోతం. మీరు ఎంతమంది సిస్టర్స్ అంటే బ్రదర్ సిస్టర్స్.
ఆ అన్నయ్య నేను.
ఓ ఇద్దరేనా ఆ
ఆ అన్నయ నిన్ననే ఇవాళ ఇవాళ పొద్దున్నే వెళ్ళిండు హైదరాబాద్ కి.
ఓకే
హ్మ్
అంటే స్టడీ పర్పసా లేదంటే జాబ్.
రెండు అంటే ఎంబిఏ చేస్తున్నారు ఫోర్త్ సెమ్ మొన్న రాసిండు. ఆ ఆ అంటే నైన్ టు ఫైవ్ జాబ్.
ఓకే
హ్మ్
అంటే మీకు వంటే ఇట్లా ఏం లేవా అంటే సంథింగ్ జాబ్ కానీ పార్ట్ టైమ్ జాబ్ చేయాలి అట్లా అనుకని
నేనా నాకా
హా నీకు హా మీకే
నాకంటే నాకు అన్నే జాబ్ చూసిండు వాళ్ళ కంపెనీలా కానీ నేనే వెళ్ళలే అంటే ఇక మమ్మీకి అప్పుడప్పుడు హెల్త్ బాగుండదు అనేసి ఇగ ఉన్నా ఇక్కడే
అవునా
హ్మ్
కే
అంటే ఇప్పుడు సడన్ గా ఉన్నాయి అంటే ఏమైన్నా హెల్త్ ఇష్యూ వస్తే చూసుకోనికి ఎట్లా అనేసి నేనే ఉండిపోయిన
అవునా అంటే క్యాజువల్ గా కొంతమంది ఎట్లా అంటే స్టడీ ఇంకా కొంతమంది వర్క్ చేసుకుంటారు కదా
హ్మ్ మ్మ్ అట్లాగే నేను కూడా అనుకున్నా పీజీ కూడా అక్కడ అంటే సీట్ ర్యాంక్ బానే వచ్చింది కానీ నేనే ఇక వెళ్ళలే ఇక ఇక్కడే పెట్టుకున్నా ఇక్కడే వచ్చేసింది
అవునా అంతే ఉంటది ఈ మంచి చదువే వాళ్ళకి ఇలాంటి అన్స్టిట్యేషన్స్ ఇంట్లో
అవునవును ఫైనాన్షియల్ గా చూసుకోవాలి కదా మనం
హ్మ్ అంతే అంతే ఇగ
ఆ
మా ఫ్రెండ్ ఇంకా స్టడీ చేసుకుంటా జాబ్ చేస్తుంది ఈ టెలి కాలర్స్ లో
కాలర్సా ఎంత ఉంటాయి శాలరీ
తనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ట్వెల్వ్ ఉండే ఇప్పుడు వేరే కాలర్స్ జేస్తే ఫిఫ్టీన్ అంటా
ఓ అంత ఇస్తరా
ఆ అంటే ఇప్పుడేమో ఎట్లా అంటే ఇది మన కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా నేర్చుకోంది
ఆ
డిగ్రీ కంప్యూటర్ కోర్షి నేర్చుకుందామా.
అ ఓకే ఓకే కంప్యూటర్స్ అ.
ఉమ్ ఇగ అట్లానే. జస్ట్ ఎగ్జామ్స్కి కోస్తది ఉమ్ అ. ఉమ్ అదింకా బెస్ట్ ఐడియా అంకుల్ హులో.
అవును కరెక్ట్ ఇప్పుడు మాకు గూడా అట్లనే మేము గూడా చేసుకుంటే చేసు. కోవచ్చు ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ గద విన్నా వినకున్నా ఏం గాదు. కానీ ఇగా ఆ మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటాది ఇన్ ఇన్. టి.
అవునవును. ఇంకా అంటే వాళ్ళందరూ అక్కడే సే సెటిల్ అయిపోయారు ఇక ఆంటే ఇక్కడ లేరు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అందరు ఆటే ఉన్నారు ఇగా. అందుకని ఇ అమ్మ జాబ్ జేసుకుంటుంది అక్కడ.
ఆహ.
లేకుంటే ఇక అక్కడ హాస్. అసల్ సండే గుడా హాస్టల్స్ కి ఫైయి కీ ఎయిట్ కే అంటా హు.
అవున అవును బానే ఉంటాయి పక్క ఫైయి కే ప్లసే ఉంటాయి.
అదే కదా మన క్వశ్చన్ పేపర్ టెన్ కే ఫిఫ్టీన్ కే ఐనా కూడా దానికే వోతాయ్ సగం.
అవును ఇగ మనకేముంటాయి ఇంటికి పంపిద్దాం అంటే అస్సలే ఉండయి.
అదే కదా పాపం మా అక్క కూడా చేస్తాది జాబు టెన్ కే ఇంటికి వమ్. వొత్తది కానీ ఆమె ఫైయి కేే ఉన్న ఫైయి కేేలో అంటే సిక్స్ కేే అట్లా ఓస్తాయి ఆమెకి అంటే మీ. తుండే గద మీది ఫైయి కే హాస్టల్కి పోతే టూ కే ఉంచుకుంటది.
ఓ.
హ్మ్ అలా ఉండదే.
కనీ తనగుడ జరి.
ఉమ్. అంటే ఎక్కువ కర్సులు ఏముండవు ఏద మ పర్సనల్స్ ఉంటాయి కదా అట్లా అయితే కర్సుసేసుకుంటది అమ్మ. ఉ తినడం అంటా మొత్తం హాస్టల్ లే.
అట్లా ఏబట్టే మిగులుతున్నాయ్.
అదే గదా కానీ మనగూడా ఉండాలే. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని వేరే వాళ్ళుకు అడుగుతాం.
అవునవును ఖచ్చితంగా మనం సేవింగ్ చేసు. కోవాలి ఇప్పుడు ఒక థౌజండ్ అచ్చిన అంల్లా టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ దాకా మనం పక్క. అక్క సేవింగ్ జేసుకోవాలి.
అవును నేను ఇంకా మెహందీ చేసుకుంటూ ఉంటా అలా ఆర్డర్స్ ఓస్తుంటాయి.
ఉహు హు.
ఉమ్.
ఆంటీ ఆంటీ ఏం జేస్తున్నారు.
మమ్మీయా మమ్మీ టీవీ జూస్తుంది.
టీవీ జూస్తున్నార ఏం జూస్తున్నారు.
సాంగ్స్ వింటుఅమ్మ. హ అయిపోయింది ఏం లేదు వంట అప్పుడే యేసేసింది మమ్మీ.
అవునా.
ఉమ్ అన్నీ ఫా. దొండకాయ్ కర్రీ ఈ రోజు.
మ్
మ్ ఇంకా డాడీ రాలే టైం పడుతుంది వచ్చే వరకు
ఆ లేట్ అయితుది వచ్చ ఓకే
హా అవును ఏయిట్ అట్ల అవుతది
నైట్ అయితదా ఆహా
మ్
మ్ ఇప్పుడు ఇంకో అక్కది డిగ్రీ అయిపోయిందా
ఆ ఇంకొక అక్క డిగ్రీ అయిపోయింది తనే జాబ్ చేస్తుంది అక్క పెద్దక్క ఏమో ఎంఎస్ససి చేస్తుంది
ఆ
మ్ ఆ హైదరాబాద్లోనే చేస్తారు ఇద్దరు
ఓకే ఓకే ఇద్దరు
మ్ ఇద్దరు అక్కడ ఇక నేను సింగిల్గా ఇక్కడే ఉండిపోయినా
చిన్నోళ్ళ ఎప్పటికి ఇంట్లోనే ఉండాలి
ఫుల్లుగా బోరు కొడతాంది నాకైతే వాళ్ళ ఉంటే మంచి గా అనిపిస్తది
ఆ అవును
కలిసి మలిసి మంచిగా ఉంటాం
అవును అప్పుడు బా అనిపిస్తంది ఏన్న మాట్లాడ నీకైనా చేయ నీకైనా
కదా అంటే మొన్న వరకు ఉండేవాళ్ళు ఇక్కడే మళ్ళీ వెళ్ళిపోయరు ఇక
ఆ
మా బర్త్డేకి వచ్చిరు ఇద్దరు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండిరు పోయిరు
ఆ ని బర్తడే గా మొన్న కరెక్టే అన్నసరగా చూలే అప్పుడు నేను కొంచెం బిజీ ఉండే
అవునా ఏం చేద్దాం హ అసలు వర్షం పడతా అనుకుంటే కానీ వర్షం పడట్లే మొన్న వరకు అది పడలే నిన్న అట్లా చినుకులు చినుకలు పడ్డాయ్
మ్
సిటీస్ లో పడుతున్నాయంట వర్షం విలేజ లో పడట్లే
ఇప్పుడు ఎట్లా అంటే ఆ ఇప్పుడు ఇక వర్షాకాలం కది ఎప్పుడు పడతాయో ఏమో ఏం తెలుత్తలేదు కానీ ఈసారి బాగా లేెవ అంట కదా వర్షాలు
అవును
మ్
ఇంకా ఇక్కడ చెట్లు ఉంటాయి అన్ని మంచిగా ఉంటాయి కదా గ్రీనరీ ఇక్కడే పడతాయ్ ఏమో
మ్
సిటీీస్ లో అంత ఉండదు గ్రీనరి
బాగుంటాయి
మ్
మీరు హైవే సైడ్ ఉంటరా
మేమా
హ్మ్
హైవేసైడా
లోపలి కుంట్రా
మేము లోపలికేంటాం మేము ఇక్కడ అన్ని కాటర్సే ఉంటాయి లైన్ గా
ఆ
మయి ఎట్లా అంటే మొత్తం గల్లీలు ఉంటాయి లైన్స్ గా ఇక్కడ గల్లి అక్కడ గల్లి అక్కడ డ
అవును
ఈ షాప్ లని పక్కపక్కనే
షా
హుమ్ మేము ఫస్ట్ ఉండేదగ్గడ అయితే మస్తు లాంగ్ డిస్టెన్స్గా ఉండే షాప్స్ అయితే
మా ఫ్రెండ్
ఇంకా మీ వాళ్ళు ఏం చేస్తున్నారు
ఆ ఏమి లేదు మా డాడీ ఇప్పుడే వచ్చిండు ఇగ అమ్మ కర్రీ ఏషింది ఇంతకుముందే
అవునా ఉహుం ఏం కర్రీ చేసింది అంటి మరి ఓహో వంకాయ నా మీకు ఎక్కువ ఏమి ఇష్టం వెజిటబుల్స్ లో
మాక్ నాకు నాకంటే ఆ బెండకాయ అంటే ఏ మన బెండకాయ ఫ్రై ఇష్టం ఆలు ఫ్రై
అనా
ఆ
ఉహుం
మీకు
నాకు కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇంకా టమాటో ఆలు హ్మ్ ఇవి నచ్చుతాయి
హ్మ్ మళ్ళీ నాన్ వెజ్ ల
నాన్ వెజ్ లో నాకు అంటే అన్నీవే కాదు ఇక అన్ని ఈక్వలే అనిపిస్తయి ఇగా ఫిష్ మ టన్ చికన్
ఆ హ్మ్
హ్మ్ ఎక్కువ అంత కూడా ఏం కాదు చికెన్ కొంచెం ఎక్కువ ఇష్టంగా తింట
ఓ చికెన్ ఎస్ నేను కూడా బాగా ఇష్టం చికెన్ అంటే నాకు కూడా
ఆ
మటన్ ఫిష్ కూడా అంత తినను కని చికెన్ అంటే ఇష్టం.
అవును
ఉమ్ ఎక్కువ బిర్యానీ చేస్తది కదా బాగా ఈస్తది
ఆ అవునవును
హ్మ్
మొన్న చేసిన వాళ అత్తమ్మ ఇంట్లో బిర్యానీ
అవునా
ఊ
కని ఇక ఫుట్ ఫెస్ట్ కాడికి తీసుకచింది కదా అప్పుడు ఇక మస్తు గిరాక్ అయిపోయింది ఇక
హా హా అవునవును
ఆవును మీక్ గుర్తుంద అయితే
మస్తు అనిపిస్తది సరే గని ఉంటా మరి
అంటే ఊ ఉంటున్నా మరి
హ్మ్ ఓకే
ఆ